ష్కారం
నమస్కారం బాగున్నారా?
బాగున్నాం మీరు బాగున్నారా?
హ్మ్ బాగున్నాము
ఏం చేస్తున్నారు?
ఏం చేయ్యాలండి తిన్నాము ఇంట్లో వాళ్ళతో ఫోన్ మా ట్లాడాము ఉన్నాము
కొలుకులు
ఏం పని పాట్లేకుండా
ఉమ్ అందరు అదే అండి తిడ్ తాండారు మీకేం పని పాట్లేదా ఫోన్ లు మాట్లాడుకుంటా కుచ్చున్నారు అని వాళ్ళకి ఏం తెలుసు అండి పిచ్చోళ్ళ అసలు డబ్బులు ఎవ్ రికి ఊర్కే రావ్ కదండి అందుకే ఉమ్ వాళ్ళు కిి అది అర్థం కాదు
హ్ము్
మీరు ఉమ్ ఇప్పట్లో ఎప్పుడన్నా మంచి సిన్మా ఏదన్నా చూస్నారా?
ఉమ్ ఇప్పట్లో ఏం చూసానంటే సిన్మా చూడ్లేదు ప్రోగ్రామ్ చూస్తా ఉన్నాము. మూవీ అదేదో గోదారి గట్టు పైన బాగుందంట అండ్
ఆ అది బానే ఉంది అందరీ మధ్య అదే కూ చూషాం ఎవర్ చూస్ ఎవర్ చూసినా అదే చూస్తున్నారు ఎక్కువ
కూడా చూడాలి టైం చూస్కొని
సరే అండి అవును హలో
ఉమ్ చెప్పండి
ఇంకేమండి
ఉమ్ ఇంకా ఎక్కడ మీరు ఇప్పుడు ప్లాన్ లేదా ఇప్పట్లో
ఏం చేశ్తామండి ఏమీ అర్థం కావట్లేదు
ఉమ్
చాప్ కోస్ మీదంటారు తీసుకుందామంటే ఆడిగ్పోయ్యి ఉండే అంత సీన్ లేదు
ఉమ్
కాబట్టి ఆన్లైన్ అన్నా ఎతుకోవళ్ల
అవును నేను కూడా ఏం చేయల్ల అని ఆలోచిస్తా ఉన్నా
ఉమ్ చార్ప్ ఎక్కడ ఆన్లైన్ లో దొరికితే చెప్పండి నేన్ జాయిన్ అయితాను
మా తమ్ముడు ఉన్నారు షాప్స్ కో చేసాడు ఆ ఇప్పుడు అసెంచర్ లో ఉమ్ జాబు తన్ను అడుగుతాను ఇట్లా ఆన్లైన్ లో ఏమన్నా? లేద్ తను ఆఫ్ లైన్ చేశాడు
ఉమ్ ఆఫ్ లైన్ ఐతే బెటర్ అండి
ఉమ్
ఉమ్
అందుకే తనను ఒకసారి కాంటాక్ట్ అయ్యి అడిగి
ఉ కొనుక్కోండి ఎక్కువ మంది అట్లా అసలు చాలా బాగున్నాయండి మొన్న నా దరిద్రం నా టైం బాలేదు కదా ఏమీ కుదరట్లేదు
ఏమైంది
అంటే రోల్స్ అన్ని చూసి మేల్ పెట్టినా అవి ఏం చెచ్చ చేయడం లేదు మళ్ళీ రిటర్న్ మెయిల్స్ రావడం లేదు అది దాంట్లో వేరు అన్న చెప్పుంటే
ఉ
అది చూస్తే అట్లా అయితుంది ఏం చేయలేకపోతాము
ఉ హు
అట్లని డైరెక్ట్ మనకి ఫ్రెషర్ కి ఇయ్యారు బబు అది పెద్ద అయిపోయింది అందరు బాగా మంచి అ అనుభవం ఉన్న వాళ్ళని మాత్రం తీసుకుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు
ఉ హు ఊ
అవును
ఇంకేంటి
ఉంది
మీకు ఫేవరెట్ ఏం ఫుడ్ అండి
నా ఫుడ్ కాజు పన్నీర్ అండి
ఉ
అద బాగుంటంది మా కాలేజ్ దగ్గర ఒక ఉంది అండి మస్తు ఉంటది అరబిక్ అని దాంట్లో అరబికని చాలా బాగుంటుంది అరాబిక్ రెస్టారెంట్ దాంట్లో బాగుంటది కాజు పన్నీర్
ఉ హు
ఇంకో ఒకటి ఉందండి అది స్వాద్ అని అది ఆ దాంట్లో స్వీట్ స్వీట్నెస్ వస్తుంది కానీ దాంట్లో మాత్రం చాలా బాగా ఉంటంది ఎప్పుడు
అయ్యో ఆ స్వాద్ లో అయితే ఒక రోజు తిన్నాము మేము మా ఫ్రెండ్స్ నలుగురం వెళ్ళి అస్సలు అంత వర్షం దీంట్లో ఎప్పుడు తినలేదండి మేము
ఆ అసలు అంత మంచి బ్రాండ్ అయినా కూడా సరితు ఏం లేదు అది కానీ అరబిక్ లో మాత్రం కాస్ట్ తక్కువ టేస్ట్ పోదు దీంతో పోలిస్తే అదే బెటర్ అండి
ఆ
ఈ మధ్య పడిపోతావుంది
ఉ హు అ అంత డబ్బులు పెట్టి వేస్ట్ అసలు బయట అనిపించింది నాకు ఆ రోజు
ఉ అది ఎక్కువ తీసుకుంటున్నా మేను
అ నాకు అయినా కూడా నాకు ఇలా బయట ఫుడ్స్ ఏమైనా మసాలా టైపు ఇలా తిరుముద్ది కాద్ ఎందుకో ఎక్కువ ఏగస్ట వోస్సుంది ఇంట్లో ఫుడే బెట్రూ మంచిగా ఉంటది ఏవో ఒకటి
ఉమ్ కొందమంది దాన్ అల్ వాటైతది
హైగా రిచ్చు దానీ ఫుడ్ ఐటమ్స్
ఉమ్ ఆ ఉహ్ ఆకి ఆకి దో ఉమ్
ఇంకో రోజు గూడా టౌన్ లో పోయినామ్ ఇంకో రెస్టారెంటు అక్కడ పర్లేదు బాఉంది ఉమ్ ఫిషుద్ దిన్నా నాక్కడ అపోలా ఫిషు ఉమ్ ఇంకా ఏదో వెజ్జు దిసుకున్నామ్ ఒకటి
ఉమ్
న్నీరు మష్రూమ్
ఆ బాఉంటే నేను మష్ రూమ్ మానేలనుకుంటననీ కానీ కుదారట్లే
మాష్ రూమ్ ఏమైతుంది పన్నీకే ఎక్కు దిన్
మష్రూమ్ కూడా తినకుడదండి అది కూడా నాన్ వెజ్ కిన్దికే వస్తది కానీ ఉమ్ కది మానేలేపోతున్నా మా అమ్మయితే తేప్పుడో మానేస్ షేశింది
ఉమ్
మా ఊర్లో చేపల్ నీ ఆ పెంచ్ తరన్ రకరకల్ వి స్విమ్మింగ్ పూల్లో ఏసి పెంచ్ తారు అక్కడ అపోలో ఫీష్ అక్కడ్ నిన్ చ్ నా బాఉంటాది అంటే చుడాన్ కీ బాఉంటన్ తిన్ డాన్ కీ కాదు
ఆ మీ ఊరికి దేగ్గ హిందూపురు ఏమెంత దూరం
మాక్ కోకట్ రొండు గంట్ లా రొండు మూడు గంటల్
ఉమ్ ఇంత దూరమ్మా మేమ్ కూడ్ మా ఫ్రెండ్ వాళ్ ఇంట్ కెల్స్ టానమ్ గదా అప్పుడు వాళ్ళు కూడా ఫిష్ తెస్తావన్నారు
ఔనా హిందూపూర్ క్యాండి ఆ మీలు మీరు పోయినప్పుడు చెప్పండి నేను
అప్పుడుగాదు ఇప్పుడే వెళ్ళాలనుకున్నాము ఆ కుద్ ర్తే రేప్ కానీ మొన్నాడు కానీ
ఓ ఐతే వోస్తబ్ హేల్ పే రాదు
అ
అంతా మావోళ్యాడే తెల్ సీనోల్లాందరూ
ఉమ్
ఔనండి చిన్నప్ నుంచి బాగ్ తెల్ శినా ఊరు
ఉమ్
హుహుమ్
ఇంకా చికెన్ వాళ్ళు చికెను ఏవో మటన్ వాయ్ వేవో ఫిషు తెస్తామన్నారు అందర్ కీ
ఆ క్కడ వాళ్ళు బాగా నాన్ వెజ్ తింటారండి ఎక్కువ అగు ఎక్కువ ముస్లిమ్ సుంటారు అక్కడ పాడు కానీ తెలుగోలో గూడూన్ ఉమ్ చాలా మంది ముస్లిమ్స్ యే ఉంటార్ హట్ కో ఇరా బాగుంటది ఇక్కనే అవుతాన్నారు ఇంకా అవ్వట్లేదా ఇది
నా ఫ్రెండ్ ఒకరు నన్ను విసిగిస్తూ ఉన్నారండి
అయ్యో వాళ్ళని ఓ పెద్ద కోటింగ్ ఇయ్యాలండి అప్పుడు ఇంకొసారి చెయ్యరు మ్ మ్ అది చేస్తే అయిపోతమ
తున్నా కూడా విసిగిస్తారండి వాళ్ళు
అయితే అదే పనిగ చేస్త ఉంటారు మీరు హిందుపుర్ పోయినప్పుడు చార్ార్చ తినండి బాగుంటది అద ఒక సెపరేట్ క్రిచ్ ఆ సెపరేట్ స్ట్రీట్ ఉం టది వర్సణ ఉంటాయి ఆ అక్కడ అంతా బాగా చేస్తారు అసలు హిందుపూర్ ఫేమస్ చార్జ ఉంది లేపా అ అబ్బా ఫస్ట్ అది చూడన్ చార్జ్ పోతెమాయేనే గని
అప్పుడే మా స్కూల్ టైమ్ లో టూర్ వేసున్నారు అక్కడ కానీ అప్పుడు నేను పోలేదు
ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు అద్ ది అసలు ఆ పక్షిని నీట్ గా రెడీ చేసి ముందువన్నీ అట్లే పెట్టి ఏమి అంటే దాన్లన్ చెడబెట్టుకోకుండా ఇంకా రీమోల్డ్ లాగ ఎక్కి చూడ్డానికి అన్ని బాగా చేసినారు పోయిరండి ఫస్ట్ బాగుంటది అసలు ఎంత బా అక్కడ ఆ అమ్మవారిదే అనుకుంటా పాదం పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఎండ కాలం మండిపోతా ఉంటాయి కాళ్ళు అప్పుడు కూడా నీళ్ళు ఉంటాయి కొంచెం చిన్నగుంటాయి బుటన్ నిల్ల దగ్గర మరి లింగం ఆ శివలింగము ఉంటది అప్పుడు పూర్వకాలంలో కట్ టిచ్చిందేది అప్పటికి అట్లున్నాయండి అసలు మనం ఇప్పుడు గోడలు ఎంత హైట్ ఉన్నాయి అనుకుంటాం కదా అప్పట్లో ఇంకా హైట్ కట్టించినారు వాళ్ళు వాళ్ళక్ ఎత్తు అందెంత వరకు సగంలో ఆపరేషినారు ఇ ఇల్లు కాదు గుడి గుడి ఒక మన్ ఆ ఒక మందిరం లా కట్టడానికి అట్లా ట్రై చేసినారు మధ్యలో ఆపేసినారు అది అట్లే మధ్యలోనే అట్లే ఉండిపోయింది వీళ్ళు కూడా ఎం పూర్తి చేయలే కొంచెం చేసేదాన్ని అప్పట్లో వేరే వాళ్ళు దడికి యుద్ధలకి అట్లో చెయ్యాలి కాద అట్లా ఆపేసినర్ ఆ అట్ అట్లా ఏసినారంటారు వాళ్ళు బా దాది పెద్దది పెద్ద నంది
టైమ్ ఉండి ఇంట్లో ఇంట్లో వాళ్లేమనకుండా ఉంనింటే చూసిండే వాళ్ళం ఇంకా మంచిగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తొందరిస్తాన్నారు ఎప్పుడెప్పుడు ఇంటికోస్తారా అని అడుగు తున్నారు
ఆ సరిపోయింది ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఆ ఇంకా ఎన్ని రోజులు ఉంటావ్ ఇంట్లో అని అంటారు అప్పుడు ఇంకో బాధ ఉమ్
అదే బాధ
ఉమ్ సరేనండి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
మీ కూడా ధన్యవాదములు